ఒక పండిపోవడానికి. ఒక గంట పట్టింది తెలుసా నీకు లిఫ్ట్ చేయడానికీ.
నేను నా ఫోన్ గురించి తెలుసు కదా.
ఆహ్ ఫస్ట్ ఫోన్ మార్చు రా.
అది జరగని పనిరా.
ఆహ ఎందుక
అదంతా ఇప్పుడెలా జరగదది
అహ
ఊ
ఊ ఉ ఇంకా ఎలా ఉంది హైదరాబాద్ మొత్తం
చూసావా
ఉంది
ఏం చూసి చెప్తున్నావ్ నువ్వు
హైదరాబాద్ మొత్తం ఎలా ఉంది అనేసి అడిగా
అట్టే ఉంది
అట్టే ఉంది ఇంకా ఏం బయటికి పోలే
ఆ
బయటికి బోలే ఇంకా
లేదు
ఆహా ఒక్కదానే ఉన్నావా తోడ్ ఎవరు లేకుండా
ఆ నువ్ వచ్చేయచ్చు కదా నువ్ వచ్చేయచ్చు కదా
మళ్ళీ ఇక్కడ పీజీకి వన్ మంత్ కట్ వన్ మంత్ డబ్బులు కట్టేసా మళ్ళీ అక్కడికి రాలేను ఆ
ఏం కాదులే వచ్చె వచ్చేయి
అబ్బా నువ్వు కడతావా ఫి నువ్వు కడతావా చెప్పు అమౌంట్ వస్తా
మక్ ఫైవ్ థౌసండ్
ఆ మాక్ త్రీ తౌసండ్ త్రీ హండ్రెడే
అక్కడ ఇంకా రేట్ తక్కువుంది కదా
ఆ ఇక్కడ నువ్వే ఇక్కడికి వచ్చేసేయి
ఆ
ఊ ఇంకా రెండు వేలు పదైదు వందలు మిగిలి ది బా తిరగచ్చు అ అబ్బా వాయిసు బ్రేక అయి వస్తుంది సిగ్నల్ ఉన్న చోటకు రా
ఉండుండు ఒక్క నిమిష
ఏముండాలా
హలో